అదనైయితే అసలు ఏం చూడలేకున్నారు మాల్ డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ పోతాన్నా
అవునవును నాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తాంది ఇ టెన్ దాటి తర్వాత
అవునా నాకేం రాలేదే నోటిఫికేషను
సౌండ్ వస్తుంది రా అది పైన ఇట్లా పైన ఇట్లా ప్రోగ్రెస్ అని చెప్పి పదే పదే నోటిఫై అవుతా ఉంటుంది నీకు రావడం లేదా
నాకేం రావడం లేదు నాకు నార్మల్గా నేను మాట్లాడుకుండా పో మాట్లాకుంటూ వస్తాంది
ఆహ నాకు వస్తుంది నోటిఫికేషన్ అందుకే చస్తా ఫైవ్ ఫైవ్ ఒకసారి టెన్ ఒకసారి వస్తాంది
నువ్వు స్టార్టింగ్ ఇప్పుడేనా
ఆ లేదు రా దానికి ముందు ఉన్ని వన్నీ చేసిన వీటి గురించి వద్దులే. మనం నార్మల్ గా మాట్లాడుకుందాం. ఉ ఏదో చెప్తాన్న ఆ ఏదో మేము ఇప్పుడు వచ్చింది సర్కస్ అంటే శేఖర్ మాస్టర్ కి బాగా నచ్చుతాది సర్కస్ లేదంటే డ్యాన్ ఇంకేదైనా అంటాడు అని
రొమాన్స్ కూడా నచ్చుతుంది అయి పకి ఆ రొమాయాన్స్ అసలు ఈ డ్యాన్స్ ఉండదు ఉత్త! ! ! ! ! ! ! ! ! ! ఉం
అవును అసలు ఎట్టంటే ఇంకా దేదో సిద్ద ఆ విద్య పెట్ నే ఏదో స్కిల్ ఆడిపోయి పర్ఫామ్ చేసినట్ అబ్బా క్లాప్ చ్చతా జూడు మధ్యలో ఇట్టా ఇట్టా ఇట్టని ఆ అ అవును అదిగుడా నవ్వుతా ఓ యమ్మా తట్కోలేం
యాడికి పోతాం లే పెట్నారా ఊనే చూలే చెప్పుక్క
ఊ ప్రియమని కూడా అన్ అంతే కదా ఎవరైనా ఏమైనా జేస్తే ముగది ఏంది పూర్ణ బుగ్గొచ్చి గిల్లేది కొరికేది ఇదంత
మీ మీకు నీకు నాకేముండవు నీకు అయక్క కేముండవు మా ఇద్దరం మేం తెలిన్ గాట్టి అదే చెప్ప తెలెక్కువుంటే ఓ
అవునవు
ఉమ్ చుడు
ఆ సర్లే కొట్లాడుదు మళ్ళ
అంత సీన్ లేదు నేను నీతో మాట్లాడట అంటాండేది నీకు వినపడిసంద
కంగ్రాట్యులేషన్ వాణి మమ్ డిస్టబ్ సెయ్యద్దు హలో
హింది
ఆహా నవ్ దిన్ తర్వాత తిం నవా
తింటన్లే పో ఇది అయిపో నాకా
హు
నాకి ఈ ట్వంటి టూ ఆ ఏం లేదు లె అక్క
నికు ట్వంటీ టూ
కాదు అది మరి మా ట్లాడకూడదంట కదా
అవునవునవు
హు
ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినానే అయ్యయ్యో ఆ నువ్ నికిష్ ష్టమా డ్యాన్సు
నాకు ఇష్టమే అక్క నాకు రాదు
తు అదేందది వస్తే నచ్చుతయండి వస్తేనే కదా ఇష్టం ఆహా హు
ఫ్రెండ్ అంటే కొన్ని చిన్న చిన్న స్టెప్పులు నేర్పిస్థాండే అడప్పుడు నైట్ టైమ్
హు మ్
ఇంకా అంతే ఇంకా ఇక్కడ ఏం చేస్ స్తాం చెప్పు నార్మల్గా ఇంటి దగ్గర అలా నేర్పీ చు కోలంటే సిగ్గు అందరు ఉంటారు కదా
ఉ ఉ అవునులే మరి ఏదన్నా పోయిండే ఇ క్లాస్కి ఇట్లా అట్లా
ధీ పోతాం లెక్క
మరి ఇక్కడ డ్యాన్స్ క్లబ్ లో ఏం జాయిన్ అవ్వలేదు ఏ క్లబ్ లో లేవా నువ్వు
అసలు ఏ క్లబ్ లో ఒకటి ఏదో జాయిన్ అయినా అక్క నాకే గుర్తులేదు ఏదో దో ఆర్ట్ సంథింగ్ ఉంది అంటే ఊరికే జాయిన్ అయినాం అంతే మేము ఏం చెయలే ఒకసారి జాయిన్ అయ్యమని చెప్పినరు జాయిన్ అయినాం అంతే
హు మీరు చూస్తా ఉండండి ఇట్లా ఇండస్ట్రియల్ రీల్స్ అవన్నీ వస్తాయి కదా అవన్నీ మిస్ట్ అవ్వకుండా పోతా ఉండండి ఓడీలు వచ్చేస్తాయి బాగా కాలేజ్ పోకుండా ఊరికట్లా విహార యాత్రకు పోయి వచ్చినట్టు ఉంటుంది
హు మేమైతే అసలు ఏదానిపోలె రీసెంట్ గా నేను ఒకటి చేసిన అది ఏదో మ్యాథ్స్ది
హ్మ్
హు అది ఏదో పోస్టర్
ఆహా
ఇంక అంతే నేను ఇంతవరకు ఏం చేయలేదు ఇంకా పోవళ్ళక్క ఇంక ఒకదానికి అది ఇంగ్లీష్ సియేట్రికి ఒక యాక్టివిటీ అదే డిఎస్ యాక్టివిటీ చేయమన్నారు
హు
అక్కడికి వెళ్ళి మనం చేసేది మనం ఏం చేస్తన్నం అనేది ఫోటో తీసుకోవాలంట
ఆ
సర్టిఫికెట్ కూడా కాదు అక్కడ మనం చేసినట్టు మనం ఫోటో ఉండల్ల
ఊ ఊ
ఫోటో తీసుకొని వచ్చి సూపిండి అని చెప్పినాడు సారు
ఉ అంటే దేని కది
అది ఇంగ్లీష్ సి ఎ త్రీ మార్క్స్ కి
ఉహు
ఓయమ్మ టూ చేయాలంట ఫైవ్ ఫైవ్ మార్క్స్
హు
ఒకటి ఇది మ్యాథ్స్ సర్టిఫికెట్ వస్తాది ఇంకొకటి నెక్స్ట్ వీక్ పోవల్ల
ఆహా లింక్డ్ ఇన్ క్రియేట్ చేసుకున్నా వారా
ఆ లింక్డ్ ఇన్ ఉంది
ఆ ఇట్లాంటివన్నీ నువ్వు చేసేది నార్మల్ గా చేసేవి కూడా ఇట్లా పోస్ట్ చేస్తా ఉండు
ఊ లింక్డెన్ లోనా
ఆ
ఏం నేనైతే అసలు వాడను కూడా వాడను అది ఉందంతే నాది ఫోన్ లో యాప్
లేదు రా వాడతా ఉండు అదే చాలా ఇంప్రూవ్ అవుతుంది నీకు ఇంటర్న్షిప్స్ కానీ అన్ని దాంట్లోంచి వస్తాయి
ఉ వస్తాంటే ఎప్పుడన్నా అన్ని డియర్ భవ్య శ్రీ డియర్ భవ్య శ్రీ నేను వస్త అంటే ఎన్ ఎన్న వచ్చిన టైళ ఇప్పటికి
రిక్వెస్ట్లు వస్తాయి కదా రిక్వెస్ట్లు వస్తాయి మళ్ళా మన కాలేజ్ లో ఉంచే రిక్వెస్ట్లు వస్ వాయి వీటన్నింటిని ఎంత కనెక్షన్ ఉంటే అంత అన్ని ఇంటర్న్షిప్ ఇప్పుడు వస్తాయి అనమాట
నేను ఇది కూడా అంతగా యూస్ చేయను ఇది ఏ అట్లుక్ ఎగ్జామ్స్ టై లో ఒక్కటీ ప్లేస్ చూకోడానికి రూమ్ నెంబరు
అవుట్లుక్ లో ఇంకా అన్ని ప్రెసిడెన్సీ నుంచే గదా వస్తాయి
హ్మ్
ఆ ఆఫీషియల్ మెయిల్ అవుట్లుక్ లోనే కదరా వచ్చేది
హ
అదే న ఏంది నోటిఫికేషన్స్ అవుట్లుక్ లో ఎక్కువ ఎవరు వాడరు ఇది ప్రెసిడెన్సీ నుంచి వచ్చే మెయిల్సే ఎక్కువ కదా అవుట్లుక్ లో
ఆ కాదుక్క నాకు ఒక డౌట్ ఇప్పుడు ఈ వీళ్ళన్వేసి ఇవన్నీ ఉన్నాయి కదా
ఆ ఆ
ఇవన్నీ ఇది ఈ కాలేజీకి ఒకటైనా వేరే కాలేజీ కూడా ఇలానే ఉంటాయా
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెబ్సైట్ లాగా ర ఇప్పుడు మనకి అట్ ద రేట్ ఆఫ్ ప్రెసిడెన్సీ డాట్ ఇన్ అ ఉంది కదా
హ
అట్లా వాళ్ళకి వేరే వెబ్సైట్ ఉంటది కానీ అఔట్లుక్ అనేది ఒక నార్మల్ ప్లాట్ఫామ్ లాగా అనమాట ట ఇప్పుడు ఆ దాంట్లో ఆ అందరికి ఉంటది ఇప్పుడు దాంట్లోనే నువ్వు వేరే మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు
హా
హోమ్
ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ అదొక తలకాయ నొప్పి లాగా ఉంటుంది ఏమన్నా క్లబ్ జాయిన్ అయినా మనకు అదంతా చెయలా
అవును
అందుకే ఎక్కడా పోం అసలు అసలు వాళ్ళు ఒక కొంతమంది వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్ సెంటరు కదా క్లాస్ లో ఏం అర్థం కాదు
అది లేవద జాయిన్ అవ్వండి దానికినికి జాయిన్ అవ్వండి అదే కదా
ఆ అసలు ఈ రోజు అయితే అందరు నవ్వుతున్నారు ఒకరోచ్చి చెప్పిపోయిన సార్ కూడా నవ్వుతున్నాడు ఏం అర్థం కాక
ఎవరు ఒక అమ్మాయి కొరియన్ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయేనా
ఆ ఆమ్ని
చిన్ని ఆమె ఇంగ్లీష్ ఒకలాగా మాట్లాడతానండి కదా ఏం అర్థం కాదు అమ్మాయి వెళ్ళపోయిన తర్వాత మేమే ఇంకా జోక్లు వేసుకునే వర్షశో ఓయ్ ఓయ్
ఆ ఫ్యాకల్టీ కూడా ఉందని సారికి చెప్పిందా సార్ ఇట్లా ఓకే చెప్ చేసి ఇంకా నవుతున్నాడు ఆ పోతాంటే తను వచ్చింది వన్ మినిట్ కూడా మాట్లాడిందో లేదో కూడా తెలీదు
అవును నిజమే సెకండ్స్ లో మాట్లాడేసి వెళ్ళిపోయింది
వాళ్ళ భాష వాళ్ళక ఒకటే అర్థం అయితుంది
కానీ అది ఎప్పలా మాట్లాడింది ఇంగ్లీషే కాకపోతే ఫాస్ట్ గా ఒక యాక్సెంట్ తో మాట్లాడింది అందుకు మనకు అర్థం కాదు
హ
ఇక్క బయట నుంచి వచ్చినట్టుంది అమ్మాయి, అందుకు అమ్మాయి వేరే ఇంగ్లీషే వేరేలాగా మాట్లాడతాం
మ్ హిడకడున్నారు ఇద్దరు అలాగా మా పీజిలో
ఆహా వాళ్ళు నేపాలీ సైంటారు
మ్
నేపాళ్లు వేరు, ఇంకా ఫారిన్ కంట్రీస్ వేరు కదా, నేపాల్ వాళ్ళు మళ్ళలాగనే మాట్లాడతారు మళ్ళా, వాళ్ళు చూడ్డానికి కూడా కొరియన్స్ లాగానే ఉంటారు.
ఆ అంటే నిదానంగా మాట్లాడతారా
ఆ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడితే కొంచెం గ్యాప్ తీసుకొని సైలెంట్గా మాట్లాడుకుంట కొ కొంచం మాట్లాడు కదా అట్లా మాట్లాడతారు
మ్ మా క్లాస్లో కూడా ఒక పాప ఉంది కాశ్మీరే కానీ ఏం ఫాస్ట్గానే మాట్లాడుతుంది
ఆహా అంటే వాళ్ళు చదివిన స్కూల్ బట్టి, కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతారు కదా వాళ్ళకి ఇంకా చిన్నప్పుడు నుంచి అమ్మ ఆహా అనుకుండా, ఏ ఫర్ అని చెప్పి ఇంక ఏరోప్లెయిన్ అని చెప్పేసిది ఇచ్చి అందుకు వాళ్ళ
ఆ ఇంకేం ఆకా
ఏం లేదురా చెప్పాలి నువ్వే ఎవరు పక్కన పాటలు పాడుతున్నారే
మీ ఫ్రెండే నేను వచ్చేంత వరకు పెట్టదో పో బా ఆ సీరియలు
ఏం సీరియల్
ఆ ఈ టి వి సీరియల్స్
అబ్బా సీరియల్ కూడా చూస్తదా వాని
మ్ నేను మేము చూస్తాము నేను రెండు చూస్తాను ఆ పాప ఒకటి చూస్తాది
ఆ అదదో చెప్పింది కదా, ఈ ల్యాప్టాప్ ని స్పిడ్ స్క్రీన్ చేసుకోని ఇక్కడ నేను చూసా ఇక్కడ నువ్వు చూసుకోని
అప్పుడు ఆ రోజ అవును చీరం చూడాలని
ఆహా నువు ఇకా ఇయర్ ఫోన్స్ పెట్ కని సీరియల్ చూస్తూ ఉంటే ఆ పిల్ చదువుకుంటా ఉంటుందా, ఎంత బా మాటడుతున్నారు అమ్మా ఏం వాడకంమయ్యా అన్నట్టు ట్టు
నేనేమి అంటే పెట్టుకోను అంటే తను ఏం ఊరిక రా సెదే ఇప్పుడు అది ఒక లిప్ ఇప్పుడు మ్యాస్ చేసేటప్పుడు కూడా అది చూస్
హలో
వచ్చేదాన్ని నేను ప్రీ రిలీజ్
క్షణయిపోతాయి దానిలో సీరియల్ కూడా ఒకటి
ఇప్పుడు ఆ బిగ్ బాసు తన వల్లనే నేను చూసినేది బిగ్ బాస్ నైను దాని వల్ల బీబీ జోడి మేడిఫ్ ఫరీచదర్ ఇంకా ఈ మధ్య ఎక్కువ అయిపోయింది మ్యాడ్ ఫరీచదర్
ఆహా అది మ్యాడ్ ఫర్ ఈచ్ అదరా
మ్మ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్
ఆహా మేడ్ ని కాస్త మ్యాడ్ చేసినారు కొట్టాడు కోని చస్తారని
మ్మ్ ఫుల్లు కొట్లాడతన్నారు లే ఇంక మ్మ్ సరేక్క బాయ్
మ్మ్ సరే రా నేన్ పోయ్తినాల
ఓ
సరే సార్
పంపిన్